మీకు ఎక్కడ పండగలదన్నా చెప్తారండి
ఆ ఉన్నాయండి బతుకమ్మ దసరా మన తెలుగు వాళ్ళకి ఇష్టమైన పండగ అంటే బతుకమ్మనే ఉంటది కదాండి బత్ కమ్మ అండి
అవునండి బతుకమ్మ అంటులు మీరు ఎలా జరుకుంటారండి.
మేమ చాలా బాగా జరుపుకుంటాం అండి అంటే మా ఊరు మా ఏరియాలో మా ఊర్లో చాలా ఫేమస్ అనమాట పండుగ పొద్దున్నే లేచి సీ పూలు ఇట్ల అన్నీ తీసుకొని వచ్చి స్నానాలు హ నైన్ డేస్ జరుగుతుందండి నైన్ డేస్ అంటే మా ఊర్లో ఎప్పుడు స్టార్ట్ అవుతదంటే వినాయక చవితి ఉంటది కదా వినాయక చవిత్ వితి అప్పుడే స్టార్ట్ అవుతదన్నమాట ఆడిజే వినాయక చవితి నుండి కంటిన్యూస్ గా తర్వాత బొడ్డెమ్మ వస్తది బొడ్డమ్మ మళ్ళీ బతుకమ్మ దసరా వరక్ కూ కంటిన్యూ గా డీజే ఉంటవి అందరు డ్యాన్స్ చేస్తాముంటరు.
ఇప్పుడు వినాయక చవితి అంటారుకదండి. వినాయ వినాయకుని మీరు పెడతారా అండి అంటే మీ అంటే మీకు గల్లీలో పెడతారు అట్లా మీ టీమ్ అంటే మీ వర్కు ఫ్రెండ్స్ తోనా లేకపోతే ఫ్యామిలీ
ఆ నా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు కలసి పెడతరన్న మాట
అంటే ఇప్పుడు వినాయకుని ఫెస్టివల్ అయిపోయినంగ బతుకమ్మ వస్తాదాండి
ఊ అవునండి మధ్యలో బొడ్డమ్మ ఉంటది మీకు తెలుసో తెలియదో తెలీదు
నాకు అంత ఐడియా లేదండి బొడ్డెమ్మ
ఊ బొడ్డెమ్మ అండి దానికి కూడా బతుకమ్మ లాగానే ఇంకా చేస్తారాన్నమాట మా ఊర్లో
ఇప్పుడు బతుకమ్మంటలు కా అంటే ఇప్పుడు పూలతో అలంకరిస్తారు ఆ పూలు ఎలా కొనుక్కోవడంనా మీరు చెట్లు గట్లా పెడతారుండి
సనిదా
ఇప్పుడు మీ అంటే మీ ఫ్యామిలీకి అంటే మీరు పెట్టుకోవడానికి కూడా బతుకమ్మక్కడికి తీసుకెళ్తారండి ఆ అవి కూడ కొంటారండి మీ
ఆ లేదండి మాకు చెట్లు ఉంటాయి పల్లెటూరు కాబట్టి మా ఇంట్లోనే చాలా పూల చెట్లు ఉంటాయి అన్నమాట వాటితోటె మళ్ళీ చెరువులు కలువ పూలు తామరి పూలు ండయి ఇంగ వాటిని చెంబ పెడుతరన్నమాట
అంటే ఇప్పుడు మీ
మ్
ఆ అండి మళ్ళీ చెప్పండి
మీరు కొనుక్కొస్తారా అంటున్న
ఆ మా సైడ్ ఉండవండి మా సిటీ సైడ్ కాబట్టి అంటే మేము కొనుక్కోవచ్చుకోవడం ఈ ఇవి తంగేడి పు కూడా చాలా ఫేమస్ అంట కదండి అది అట్లా మీరు మీ దగ్గర దొరుకుతాయండి
అ అండి అంటే ఇంతకు ముందు లేకుండే కాకపోతే ఇప్పుడు ఆ స్వచ్ఛ భారత్ ఇలా గ్రీనరీకి సంబంధించిన కొన్ని పథకాలు వచ్చినాయి కదా దాని వల్ల మ రోడ్ చైలో మొ మం తండడు చెట్లు పెట్టటిరన్నమాట ఇప్పుడు చాలా తగిడు పూలు మాకి నాచలే దొరుకుతయి
అవునా అండి ఇప్పుడు తంగేడుపు అంటే మీ ఇంట్లో వరకు తీసుకుంటారండి అంటే ఇప్పుడు సిటీకి తీసుకొస్తారు కదండి అమ్మడానికి ఇట్లా అంటే మీ మీ సైడ్ మీ మీరు కాకుండా ఇంకా వేరే వాళ్ళు అలా చేస్తారండి
అంత ఎక్కువగా ఉండవండి మాకు సరిపోవనుకుంటాయి అంతే తీసుకెళ్ళి అమ్ముకోడానికి ఉండవు
ఇప్పుడు బతుకమ్మ నైన్ డేస్ అన్నారు కదండి ఇప్పుడు బతుకమ్మ నైన్ డేస్ ఫస్ట్ డే ఎక్కువ ఏం ఏ డే బాగా ఏం చేస్తారండి
లాస్ట్ డే బాగా ఎంజాయ్ చేస్తారండి లాస్ట్ డే ఎప్పుడంటే సిక్స్ కి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ సెవెన్ ఎయిట్ అవుతుంది అనమాట నైట్ ఎంతా డీజే ఉంటది ఈడ
ఇప్పుడు డీజే అంటే మీ ఆ అంటే మీ మీ గల్లీ వారికి ఇస్తారా డ్యాన్స్ ఊరు మొత్తం వస్తార అండి
ఊరు మొత్తం వస్తారండి పక్క ఊరు వాళ్ళు కూడా వస్తారు మా పక్క విలేజ్లలో ఎలా అంటే ఒక త్రీ, ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటద అనమాట బతుకమ్మ ఆడుకుంటది వాళ్ళతో ఆ తర్వాత వాళ్ళ అయిపోయిన తర్వాత మా ఊరికి వస్తారు మా ఊర్లో నైట్ అంతా ఉంటది
ఇప్పుడు అంటే బతుకమ్మ ఆ రోజు అయిపోయిన మళ్ళా తెల్లవారి దసరా కూడా ఉంటది అండి మర్సట్ రోజు ఆ దసరా ఎలా జరుపుకుంటారండీ మీ ట్
ఎలా జరుపుకుంటామంటే ఆ అందరు వైడ్రస్ వేసుకుంటారు పెద్దవాళ్ళుంతా ఉంటారు కదా పెద్ద మనుషులు వాళ్ళంతా వైట్ డ్రస్ వేసుకొని పొద్దున్నే స్నానం ఇద చేసి బొడ్రాయి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ సోరకాయ ఉంటది కదా అది కట్ చేసి మెగప్ పొద్దుని కట్ చేస్తారు
ఇప్పుడు అంటే ఊరు సర్పంచ్ వాళ్ళే కట్ చేస్తారండి అది
ఆహా లేదండి అంటే మా క్క్యాస్ట్ లోనే ఒక పెద్ద మనిషి ఉంటారు ప్రతి ఇయరు వాళ్ళ ఫ్యామిలీ నుంచే కట్ చేస్తారు అనమాట సర్పంచ్ ఇవన్నీ ఏమి ఉండదు
అంటే ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు వైట్ డ్రస్ వేస్తారండి అంటే మీరు ఇట్లా పట్టు చీర కట్టుకోవడం అనౌన్జ్ చేస్తారండి మీరు
అంటే మేము ఆ రోజు సెవెన్ వరకు బతుకమ్మనే ఉంటది ఆ బతుకమ్మ తెల్లార వచ్చిందినుకోండి వెళ్ళము అంటే బాగా చిక్కయి ఉంటాం డ్యాన్స్ చేసే
అవునవును
మధ్యలో గ్యాప్ వస్తే వెళ్తాం అన్నమాట శారీస్ హాఫ్ శారీస్ డ్రెస్సెస్ ఎక్కువ న వెళతాం
అవునవును
ఆ
ఇప్పుడు అంటే మీ సైడు ఎక్కువ అంటే ట్రెడిషనల్ డ్రెస్లు వేస్తారండి
అవును ఎక్కువ అంటే ట్రెడిషనల్ వాళ్ళు ప్రడ ఇస్తారు ట్రెండీగా ఉండే వాళ్ళు ట్రెండీగా ఉంటారు
ఇప్పుడు బతుకమ్మ కూడా చాలా వరకు
ట్రెడిషనల్ ఉంటదండి బతుకుమ్మ ఫెస్టివల్ కైతే మొత్తం ట్రెడిషనల్ స దసరాకి కొంచెం అడి జీన్స్ ఇట్లా అలాంటివి వేసుకుంటారు కొంచెం కొంతమంది
ఇప్పుడు బతుకమ్మ అంటే మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆ చెరువు దగ్గరికి వెళ్తారండి మీరు
ఆ వెల్తమ్ అండి
అక్కడ ఒక టూ, త్రీ అవర్స్ డ్యాన్సులు వేస్తారండి మీ ఫ్రెండ్స్ తో
ఆ చెరువు దగ్గర మర ప్లేస్ ఉంటదండి మాడి మధ్యలో బ దగ్గరే పెడతారు మార్నింగ్ అయిపోద్ది మళ్ళీ తెల్లారుద్ది చెరువు దగ్గరికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అట్లా అవుతుది పొద్దున
అవును ఇప్పుడు అవే కాకుండా అంటే ఈ డ్యాన్సులే కాకుండా ఇంకేమన్నా మీరు గేమ్స్ గ ఇట్లా ఆడ ఉంటారండి
ఆ ఆడతారండి ఆ ఆడతారు కాకపోతే ఎక్కువగా అబ్బాయిలు ఆడతారు అన్నమాట అమ్మాయిలు ఎక్కువ ఆడరు
ఇంకా మీకు ఇష్టమైన ఇంకా పండగలు ఏంటి అండి
నెక్స్ట్ ఇష్టమైన పండుగ అంటే సంక్రాంతి బతుకమ్మ తర్వాత మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి
ఆ ఇప్పుడు సంక్రాంతి అంటే ఎలా అంటే ఆ రోజు ఎలా జరుపుకుంటారండి మీరు
వాక ఫనా ముగగాసిత ముశకల్ంట
మళ్ళీ అండి మళ్ళీ చెప్పండి
పొడునా లేస్తారు వల్లే మొత్తం ఇల్లు ఇట్లా గి వాకిల్లో ముగ్గేస్తారు కదా మనకు మెయిన్ సంక్రాంతి అంటే ముగ్గులే కదా
అవునండి ఇప్పుడు మీ విలేజ్ లో ముగ్గుల పోటు పెడతారా
మ్మ పేదతారంండి బాగుంటది మా విలేజ్ గ ముగ్గుల పోటి
చాలా అంటే అందర వేస్తారండి ఇంటి కోకలు ముగ్గు
అంటే అందరంటే అరు అందరుూ ముగ్గులు వేస్తారు కాకపోతే పోటీ మాత్రం ఒక కొంతమంది పార్టిసిపేట్ చేస్తారు ఒక హండ్రెడ్ మెంబర్స్ అట్లా
అంటే ఇప్పుడు అంటే మీ ఇంటి దగ్గరనే పెడతారా లేకపోతే ఏన్న ఒక ప్లేస్ చూసి అక్కడ పెడతారా అండి పోటీలు
ఇంటి దగ్గర పెట్టరండి ఒక ప్లేస్ చూసి అక్కడ పెడతారు
అంటే ఇప్పుడు ఈ మన సంక్రాంతికి కైడ్స్ కూడా ఎగరేస్తారు కండి అవి మీరు పార్టిసిపేట్ చేస్తారులా
అయికోవ ఎగరేస్తటారు సంక్రాంతి అంటే తెలంగాణ కంటే ఏపీ లో ఎక్కువ బాగా జరుపుకుంటురు ఆంధ్రప్రదేశ్ లో
అవునవును ఆంధ్రప్రదేశ్ లో బాగా జరుపుకుంట్రారు
బడి పల్యాలు బాగుంటది అసలు ఒక్కసారేనా వెళ్ళాలండి అది
అవునా మీ ఫ్రెండ్స్ ఎవర అన్నారంండి ఆంధ్రా ఆంధ్రులు ర
లేరండి అంటే టెన్త్ లో ఉండే ఇప్పుడు ఎవరు లేరు
అవును ఇప్పుడు అంటే మీరు వె నాన్ వెజ్ ఇట్లా ఏమనా తేచ్చుకుంటారండి ఆ రోజు ఫెస్టివల్ అంటే ఇప్పుడు నాన్ వెజ్ ఏ టైప్ తీస్ అంటే చికెన్ ఆ మటనా
హ్మ అంటే కొన్ని కొన్ని సార్లు చెను కొన్ని కొన్ని సార్లు మాటను ఉంటాదన్నమాట
అవునండి మీకు ఎక్కువ ఏది ఇష్టం అండి మటన్ అ చికెన్
ఆ ఇప్పుడు మటన్ అంటారు కదండి అంటే ఇప్పుడు మటన్ మీ ఇంట్లోనే అంటే మీ ఇంట్లో ఉందే కట్ చేస్తారా అండి లేకపోతే బయట నుంచి కొన్ని కూర్చుకుంటార
ఇంట్లో అంటే ఆ గల్లీ ఉంటది కదా తల్లీలో మా పిద్దన వాళ్ళ మా బాబాయ్ వాళ్ళు అందరుూ కలిసి ఆ ఒక దగ్గర మేకను తీస్ కొచ్చి అదే కట్ చేసి ఇ అందరరు పాలు వేసుకుంటారున్నమాట పంచుకుంటారు
కేజ ఎంత ఉంటది అండి మటన్ ఫ్రైస్
ఒక యైట్ హండ్రెడ్ ఉంటది అండి లెడ్ అంటే నైన్ హండ్రెడ్ హ్మ
ఆ
ఆ ఎయిట్ నైన్
ఆ ఓకే ఓకే అండి ఇంకా ఆ రోజు ఇంకా ఏం చేసుకున్నంటే అంటే ఆ రోజు మటన్ లో ఇంకేమైన్నా కూరలు ఇట్లా ఏమైన్నా వేసుకో
ఆ తీసుకుంటానండి సంక్రాంతి అంటే అ ఉంటాయి కదా అండి గారెలు మడుగులు ఆ లడ్డూలు బెల్లెమప్ప అప్పాలు చాలా ఇలా చాలా టైప్స్ ఆఫ్ అప్పాలు తీసుకుంటారు అన్నమాట
మీకు ఇవి అప్పలు గ ఇట్ ఏమ చేయడం వచ్చా అండి మీకు
ఆహా మాకు రాదండి మాకు తినడమే వచ్చు ఆ అ మమ్మి అ
ఇంకా ఆ రోజు అంటే మీ చుట్టాలు ఇట్ల అంతా
ఆ వస్తారండి మా మామ వాళ్ళు మామయ్య వాళ్ళ కూతురు వాళ్ళు వస్తారు లేదంటే నేనే అక్కడికి వెళ్తాను అనమాట ఎక్కువ మోస్ట్లీ పండుగలకి నేను మా మాయలు ఇంటికెళ్తాను మా ఇంటి దగ్గర ఉండను
అవునండి మీ అమ్మమ్మ వాళ్ళ విలేజ్ ఆ
అవును
సరే అండి థ్యాంక్ యూ అండి
ఓకే అండి